పో
కి సైడ్ బాగున్నా వానే
ఏ ఇంకేంది సంగతులు మరి
చెప్పాను ఏం చేస్తున్నావు ఇందు
ఏం లేదిగా ఏం ఇంట్లోనే కాలిగా
అవునా నువా ను మూవీకి వెళ్దాం అనుకుంటాన్నా కానీ ఏమవుతుందో సెట్ అవుతుందో తెలిది నువ్వు రీసెంట్గా ఏమైనా మూవీస్ చూశావా
రీసెంట్ గా నిన్న నైట్ ఒక యాక్షన్ మూవీ చూశాను
అవునా
ఉమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుండే అల్లా
అవునా థియేటర్ లో చూసావా లే ఓటిటీ టి లోనా
లేదు ఓటిటి కాని
అవునా ఓటీటి వాళ్ళ మూవీస్ చూడడం ఈజీ అయింది కదా అసలు
అవును ఇంట్లో కంఫర్టబుల్గా కూర్చొని మన ఎట్లా పడితే ఇంట్లో కూర్చొని మంచిగా చూడోచ్చు.
అవును కానీ అసలు నీ ఫేవరెట్ మూవీస్ ఏంటి అసలు
నాకు యాక్షన్ అం కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టం త
అవునా నాకు మాత్రం కామెడీ అండ్ ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ ఇష్టం
అవునా కామెడీ మూవీస్ స్ట్రెస్ తగ్గించితదిగదా చాలా యూస్ఫుల్ మనకి
కానీ ఫ్రెండ్స్ తో కామెడి మూవీస్ చూసి చాలా ఫన్ ఉంటది కదా ఫుళ్ళు ఎంజాయ్ చేయచ్చు
అవునా ఫుల్ అండి ఫుల్ అండి ఫ్రెండ్స్ తోనే ఫుల్ ఎంజాయ్ చేయచ్చు. కామెడీ మూవీస్ చూసుకుంటా
ఉమ్ అవును కాని తియే టర్ లో మూవీ చూడడం గురించి ఏమనుకుంటున్నావు అసలు
థియేటర్ ఎక్స్ ఎపీరియన్ కూడా డిఫరెంట్ గా ఉంటది అందులో అందులోనే నాది ఇంట్లోనే
హు కానీ బిగ్ స్క్రీన్ అండ్ సౌండ్ సిస్ ష్టం వల్ల ఎక్సయిట్మెంటే ఎక్కువగా ఉం అది కదా ఫుల్ ఉమ్ హు
ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఇంకా ఫన్ ఉంటది థియేటర్ లో పేపర్స్ చల్లడం వాటిని ఏయ్
ఆ అవునవును ప్ పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా పార్ట్ ఆఫ్ ది మూవీ ఎక్స్పీరియన్స్ కదా ఫుల్ ఎంజాయ్ చేయచ్చు. కామెడీ చేయచ్చు. సిటల్స్ చేయొచ్చు వేరే వాళ్ళ మీద అ
అవును ఫుల్ ఫ్రెండ్ తో వెళ్లినం మాత్రం మాత్ తమ మనం చేయగలుగుతం ఇవన్నీ
ని ఫేవరెట్ యాక్టర్ ఎవరు అసలు
నాకు యాక్ట్ యక్షన్ హీరోస్ అంటే చాలా ఇష్ టం
అవునా ఎందుకు యా క్షన్ హీరోస్ అంటే ఇష్టం
ఎందుకంటే వాళ్ళ మూవీస్లో క్షన్ సీన్స్ అ ఎనర్జీ చాల బాగుంటాయి కదా ఎనర్జీగా ఉండే మూవీ కొంచెం మంచి చిగ ఉంటది చూడనికి
మా కానీ నాకు మాత్రం కామెడీ యాక్టర్స్ చాల ఇష్టం
ఎందుకు కామెడీ యాక్టర్స్ ఆడియన్స్ని నవ్వించడం చాలా మరి స్పీక
హ అవును కానీ వాళ్ళెగా వాళ్ళు తెనే కదా మూవీ బాగుంటది త్రిల్ ఉంటది చిగా ఉంటె మనం కూడ మంచి ఇంట్రెస్ట్గా చూస్తాం అసలు
అది కూడా కరెక్టే కామెడి లేకపోతే మూవి కూడా
మూవ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అంటే మెయిన్ గా ఏమ్ ఇంపార్టెంట్
స్టోరీ స్ట్రాంగ్ గా ఉండయి స్టోరీ మంచిగ ఉంటేనే కదా మనము హు
స్టోరీ వీకుంట మూవీ బోరింగ్ అనిపిస్తది కదా యిస్ోయి
అవును ఇంక డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడ ఇంపార్టెంట్ ఎట్ల చేస్తారు అనేది కూడా
హా అవును నిజమే అది కూడ సాంగ్స్ యె బ్యాగ్ రంగోజిక్ గురించి ఏమన్ కొంటున్నావ్ మరి
మూవిస్కి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి సాంగ్స్ బాగుంటే కూడా సినిమా హిట్ అవుతది కదా
హా అవును బ్యాక్గ్రౌండ్ మూవీస్ వల్ల చాలా సీన్స్ ఇంక ఎమోష్నల్ గా ఉంటాయి కదా
హ అవును కరెక్టే
ఉమే నీకు ఓల్డ్ మూవీస్ అంటె ఇష్టమా కొండె న్యూ మూవీస్ అంటే ఇష్టమా
వల్ల స్టోరేజ్ స్ట్రాంగ్ గా ఉంటయి మంచిగా ఉంట టె స్టోరీస్ అన్ని ఇత్త మూవి
ఉహ్ నో మూవీస్ లో టెక్నాలజీ జండివిజువల్స్ బెటర్ ఉంటాయి కదా
ఆ బోజ రెండు మంచినే ఉంటాయి ఓ ఆ ఏది అడ్వాంటేజా అది దానికి
హ్మ్ అవును కానీ చూడాలి హ ఫెండ్స్‌తో మూవీ చూడం చాలా ఫండ్ కదా ఆసలు పోదాం అనుకుంటున్నాం, గాని నువ్వు వస్తావ అసలు
ఈ మూవీస
హ్మ్ అవును ఫన్నీ సీన్స్ వచ్చినప్పుడు అందరు కలిసి నవ్వుతాము
ఆ అవును ఎక్జాట్లీ
హ్మ్ నువ్వు మూవీ చూసే ముందు రివ్యూస్ చూస్
ఆ కొన్ని కొన్ని సార్లు చూస్తారు. రివ్యూస్ అనేద మనకి మూవీ ఎట్లా ఉంది. టైమ్ వేస్ట్ కాకుండా అవి కూడాచ్చు.
ఏమో రివ్యూస్ హై చేస్తాయి డిసైడ్ చేయనికి అంతేగ అండి
హ్మ్ బట్ కొన్ని రివ్యూస్క్ కరెక్టుగా ఉండవు
ఆ అవును అది కూడా నిజమే చెర్రీస్ ఒకేలా ఉంటాయి మూవీ ఒకలా అంటదే
హ్మ్ అవును
నీ అబ్బా సంసి మాట్టి ఒకబరుకు ఒకలా తారు మనంఎవరు మనం జూస్తేనే వెళ
అంతేగా ఎవరి ఫేవరెట్ హీరోకి వాళ్ళు మంచిగా కుంటారు
కొన్ని మూవీస్ లైఫ్ లెసన్స్ కూడా ఇస్తాయి కదా
అవును ఇన్స్పిరేషనల్ మూవీస్ చాలా మోటివేట్ చేస్తాయిలైఫ్ ని
హ్మ్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ గురించి మెసేజ్ చేస్తుంటాయి ఇంకా
అవును
ఫస్ట్ టైమ్ థియేటర్ లో మూవీ చూసినప్పుడు గుర్తుందా నీకు
ఆ ఎందుకు ఉండదు గుర్తుంది చైల్డ్ హుడ్ లో ఫ్యామిలీతోో వెళ్ళాను
అవునా అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అయింది జటింగ్ అనిపించింది
ఆ ఎందుకుంటే చిన్నప్పుడు ఆ బిగ్ స్క్రీన్ చూసి సర్ప్రైజ్ అయ్యాను ఎందుకు ఫస్ట్ టైం అంత పెద్ద సేనే ఊసి
హ్మ్మ్
నా చిన్నప్పుడు అన్ని ఎగ్సైట్మెంట్ గానే ఉంటాయి కదా
అ అవునా ఫుల్ అసలు నేనుదో ఫుల్ మా ఇంట్లో వాళ్ళతో వెళ్ళినప్పుయితే అసలు మస్తు ఫస్ట్ పడుకున్నా అంట నేను అయితే తర్వాత ఇంకొక మూవీ కి పోయినాప్పుడు కొంచం కొంచెం చూడడం స్టార్ట్ చేంది అస్ట్రోలియాతే వాడు కొన్నాడనే
గంతే
హ్మ్మ్ అప్కమింగ్ మూవీస్ గురించి ఎక్్జైటెడ్ గా ఉన్నా అసలు నువ్వు
ఆ ఉన్నా కొన్ని మూవీస్ కోసం వెయిట్ చేసి
అవునా అంటే నీకు ఎలాంటి మూవీస్ అంటే ఇలాంటి మూవీస్ రావాలి అనుకుంటున్నాను
ఏం ఉండాలి కొంచెం సాంగ్స్ స్టోరీస్ మంచి ఉండాలి లవ్ ఉండాలి కొంచెం అందులో ఫ్యామిలీ ఏది ఉండాలి అలాంటి మూవీస్ అయితే ఓకే
హ్మ్మ్ ఇంకా హ్మ్మ్ ఇంకా నెక్స్ట్ వీకెండ్ మూవీకి వెళ్దామా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం
ఆ ఇది మంచిగా ఐడియా ఫ్రెండ్స్ తను వెళ్తేనే కొంచెం మంచిగా ఉంటది మూవీ
హ్మ్ అవును ఆయన ఒక యంగ్ ట్రెండ్ ఎన్ మెంబర్స్ వెళ్ళి వెళ్తాం బెటర్ కదా మూవీస్ నా లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ కదా
ఆ అది కూడా కరెక్టే గా మరి స్ట్రెస్ ని తగ్గించుతుది అదే బెస్ట్ ఆప్షన్
హ్మ్ డిఫరెంట్ స్టోరీస్ చూసి న్యూ ఐడియాస్ అన్నీ ఉంటాయి కూడా నేర్చుకోవచ్చు
హ్మ్ అవును
ఆ వీకెండ్ లో మూవీ ప్లాన్ కన్ఫర్మ్ కదా
ఆ ఓకే ఓకే కన్ఫమ్ మీరు ప్లాన్ చేయండి
హ్మ్ సరే నేను ప్లాన్ చేస్తా అందరూ ఏం అంటారో కదా ఒకసారి అందరినీ అడిగి ప్లాన్ చేద్దాం
హ్మ్ అందరిని అడిగి ప్లాన్ చెయ్యండి గ్రూప్ ఉంది కదా మనకి అందులో పెట్టు
పెడత కాని వస్తావుగా పక్క హుమ్మ్ ఎంత మంది ఈ పుట్టన్ టెన్ మెంబెర్స్ ఆ ఎంత మంది అనుకుంటు
ఎంతమంది వస్తే అంతమంది తనుకోదాం ఏముంది
ఉ
ఎంతమంది వస్తే అంత మందితోను వెళ్దాం ఏముంది.
ఉమ్ ఇక్కడికి లోకల్లో వెళ్దామా ఇంక్ కిట్టనేందామ్
నీ ఇష్టం అందరు ప్లాన్ చేసి అందరు వీలు బట్టి చూద్దాం హు హ్మ్
స్తున్న అందరు ఏమంటారో కదా
యాదే టెన్ మెంబెర్స్ అంటే అక్కడికి వచ్చే వరకు ఫైవ్ అయితది స
యూ అదే నిను కూడా అదే అనుకుంటా ఉన్నా చూడాలి ఇగ ఏమండి ఒక్కొకరు ఒక్కోలా ఇప్పిస్తారు ఒక త్రి టైమ్స్ చెప్తారు నువ్వు నేను అయితే ఒకే అను
ఆ వస్తా
ఈ వీకెండా అ నెక్స్ట్ వీకెండా అ
నాకు ఎప్పుడైనా ఓకే ఈ వీకెండ్ అయినా ఓకే నెక్స్ట్ వీకెండ్ అయినా ఓకే
హ సరే చూస్తద్దామని నే అందరికి కనుకొని నీకు చెప్తా అంతేనా హలో పక్క కదా ను అయితే హ్యాండ్ ఇయ్యావు కదా అసలే లాస్ట్ టైం నువ్వే హ్యాండ్ ఇచ్చినావ్
ఏ లేదు ఈసారి పక్
అక్కా
నువ్వు వస్తావా ఫస్ట్
అందరిని అడిగి కన్ఫర్మ్ చేసుకొని నీకు కాల్ చేస్తా ఓకేనా
ఆ సరే హ బాయ్ మరి